మాట్లాడతానుడి ఇద్దరు ఇద్దరు కాల్వేజ్ మాట్లాడతాడా అ
ఆ గ్రీన్ అలాదే ఆ గ్రీన్ అదే అదిమా హలో
హలో గుడ్ మార్నింగ్ అండి
ఏం చేస్తున్నండి వెరీ గుడ్ మార్నింగ్
ఏం లేదండి ఏం చేస్త పని చేస్తానమండి అ ఇంటి చుట్టూ అన్నిీ గడ్డి ఉంటే పీకుతానంండి
అదే
ఆ
అలామెే మాట్లాడద అదే కాదు నేవే పెట్న్నా కత మాట్లాడినంటే మాట్లాడినా
అయన ఒక సిగయిత అందట అండి అందుక
సిగ్యతుంద సిగ్యత అంద మాట్లాడత అవునా అయితే అబ్బాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటే బాగుండేదు కాగాని వాళ్ళు ఎవరు రాట్లే ఆయన వాళ్ళ దోస్తుని కూడా ఎవరినైనా తీసుకొచ్చుకో అని చెప్పిన ఆయన క్లోజ్ గా మాట్లాడటళని తీసుకొచ్చికని చేస్తే అయిపోద్ద అని
అ వాల్ రాాలేద
ఆ
వాళ్ళగ వాళ రాలేదు వాళ్ళ సిగ్ అయితుందట అండి అందుకే నేను మాట్లాడదానండి ఇంటి హలో
ఏం చేస్తున్నారు
ఇంటి చుట్టూ అంతా శుభ్రత చేస్తాన్నాం అండి చె
తొందరగా చేస్తున్నారా నీకు ఇచ్చేది నా సప్న దేనాషకమ బాయక రా అని మెజర్ ము మెజర్ చే నా
ఎది మాట్లాడుతుండ రాని
ఆహా మళ్ తీసుకుందాము ఎందు వరిస్తున్నా హలో వేరేంట అవు వేర డబ్ అఐ నినమాట ఫన్ల పో
హలో
అన్న
ఎటు మాట్లాడతారండి
మీతోట మీతోట మాట్లాడతానండి మాంట ఏం చేస్తున్నారు ఇంకా
ఏం లేదండి ఇగో తోట కూర చెట్లు తోటకూర దంపుదాము కూర అయితే దాని చూస్తానండి సేమి కూర లేలు ఉ ఏం కూర లేదాండి సూన్న తోట కూర
స
ఇంకేం చేస్తందండి ఇంకా
కాదు నవు నా టైతద నా కూడా మతాదే నింగ్ ఎళగా నాసిద నా ఎస్తట్ ఉంటది నిం ఎస్తతే అట్ వాడతుది మనత అ ఎక్కడ వడట్లాడ ఇలా పెట్టి నా ఇది ఏంటంటే డబ్బులు వస్తా ఏమో వస్తాయ అని ఇలా హలో
కు ఇ బైట వాడుకున్నా ఇంత వా మ
హలో వినడి వినాడి మాట్లాడు
అదే అదే వినిట్ను
నేరే పనిలో ఉన్నా అట్లానేసి మీరు ఎక్కరోలు వస్తు కదా అని తలాడుతా ఉన్నాం అన్ని పండ్లు కావాల అందరిక చేస్తాను అందరి ఒరు కంప్లీట్ చేయిస్త అనండి మాట్లాడండి నేన పెత పడు పెడత పడు హ మాతల మా
కద చ అ అప్పటికంచని చెప్పి నేను మంచి పని చేసుని తయార్య అద్దరు అచ్చ మ ఇంచి అద్దరు
ఇలాంటివి పెట్టిరండి
ఆ పెట్టలేదండి ఇంకా పాడుకొని పాడుకొని ఇప్పుడే లేసినా ఇంటి గిన్నెలలో ఎక్కడ దక్కనే ఉండయి అమ్మ అందూ ఒక్కే ఉంటాయి టమాటా పచ్చిడి పెడదామ అండి
అవునా తప్పుడు బచ్చలు ఎట్టే పెడతార అండి
టమాటాలు గోజ ఎండ వేసి ఎండి పచ్చడి పెడతామండి దంచి
తీసు
ము
అే
అ చింతప మామిడికాయ పచ్చడి పెట్టాలండి ఇంకా మామిడికాయలు కాయలు చెప్తాన్రా.
ఒకసారి విన్నారు
హా హ్మ్ హ్మ్
బాబు అన్నం తింటా అని తింటాడు తింటా అంటే చెప్తున్నా హ్మ్ హ్మ పాడుకు పాడుకు
హ్మ
హ్మ్
హ్మ్ ముకేం చేస్తురండి
ఇంకేముంది పని చేసుకోవాలండి ఆగిలు ఉకలి నీళ్ళు పెట్టాలి స్నానాలు చేయాలి గిన్నెలు తోమలి పాలు కాగా పెట్టాలి
హ్మ లేదు వాడు ఇప్పుడు ఇంటికి అచ్చిండు, చాపాలు చాపలు ఉమ్మ్. నేనంటాన్న.
నాయన పెట్టాలి నీ అన్నలో ఉండాలి అది నీ ఆటు పెట్టుడు ఆడ జుసుకొని అటు పోదాం అనా.
అంటారండి అజయ్ మాట్లాడతలేరా అని
ఎవరు లేరండి మామూలుగా పేరు అజయ్ పేరుంది కదా అట్లా అనేతనేసారికి అట్లా ఎవరైనా మాట్లాడవచ్చు కదా అనే నేనే అంటున్నానండి
హ్మ్ హ్మ
హ్మ
హ్మ్
ఇంకేంటి విశేషాలు
లే ఏ పచ్చ మర్చిపోయినావా
మరిచపోయినా మరచిపోయినా వరే పనిలో పడి పచ్చడి మారచిపోయినా
టమాటా పచ్చాడా టమాటాకాయలు కోయాలి రెండు రోజులు తీసి ఎండేయాలి ఏ
ఆహా
ఎండిన పచ్చడి పెట్టాలంటే
ఆ వడు గదే మాట తోడు ఎండిన పచ్చడి ఏమంటారు ఒక్కలు ఒక్కాల
వక్కలు ఎండ పెట్టి మంచిగా పొడేసినాక దంచాలండి
ఆహా
దంచి మ చే చింత కారా పొడి పట్టి ఇచ్చుకున్నాంక ఇ పచ్చడి పెట్ను పచ్చడి పెట్టాలి అన్నీ రెడీ చేసుకున్నాంక కార పొడి పోపు గింజలు ఎలిపాయలు అన్నీ రెడీ చేసుకోవాలి
ఆ
రెడీ చేసుకొని చేయాలని
అవునా అదే చేయలేదని అ
ఉం
అదే ఎప్పుడు పెట్టలేదు పెడదా మనేసి పెడదామ అనేసి అనుకున్నా ఎట్లా పెతాను అనేసి తెలివక చూస్తున్నా టమాటాలు వచ్చినప్పుడు పెట్టుకోవాలి చడ
పచ్చి పచ్చడ కూడా అవుతదండి పచ్చిపచ్చడి కూడా మంచిగా పెట్టుకోవచ్చు
అవునా పచ్చి పచ్చడి ఎట్లా అండి మరి పచ్చిగ కోసేస్తారా
పచ్చి పచ్చడా కో కోసి ఉప్పు కిలోకి పావు కిలో సొప్పున వేసి
ఆహా
ఇయ్యాల కోసి వేసినం కదా రేపూ రేపు ఒక్క రోజు ఉంచి ఎల్లుండి మూడో రోజు తీసి మంచి అన్ని తయారు చేసుకోవాలండి మసాలాలు గీసాలాలు అన్నీ రెడీ చేసుకొని కారపొడి రెడీ చేసుకొని చింతపండు అలా కోశిన రోజే చింతపండు వెయ్యలే
ఆహా
చింతపండు వేసి ఇగ మళ్ళా మూడో రోజుకు చింతపండు మొత్తం పిసికి ఇగ చి రుబ్బాలండి
ఆహా
రిస్క్ ఉంటది కానీ అదే మంచిగ ఉంటదండి
అవునా పోయినసారి మా అత్తమ్మ మసాలా పౌడర్ వేసి మిక్సీ పట్టాలా
మిక్సీ పడితే మంచిగా ఉండదండి రోట్టెనే నురుకోవాలి పచ్చడ
ఆహా అదగ్గ మధ్యలో టమాటాలు ఉ చేద్దామని అనుకున్నాం కానీ నాకు చేయడం రాదు అని చెయ్యలేదు నెక్స్ట్ టైమ్ ఇప్పుడు మీరి చెప్పిర్రు కదా నెక్స్ట్ టైం చేస్తా
హమ్ ఉం
ఇంకేంటి ఏమైనా ఉసిరిగాయ పచ్చడా చేపల పచ్చడి ఇట్లా పెడతా ఉంటారా
పెడుతామండి చేపల పచ్చడి పెడతా ఉసురికాయ పచ్చడి పెడతా టమాటా పచ్చడి పెడతా మాడికాయ పచ్చడి పెడత
అవునా
ఉగాది పండుగ రోజు రెండు కిలోల టమాటాలు ఉడికించి కూడా పెట్టినండి అ పెద్ద
ఆ పెడితే తెచ్చుకుంటాం డి మా అమమ్మ ని మా అమ్మ గాని పెట్టెచ్చుకుంటాం కానీ నాకు పెట్ట చేత కాదండీ
మీకు పెట్ట చేత కాదండి మీకు ఓపికలు ఉండయి
ఆ ఓ ండవు ఎట్లా పెట్టానో తెలియదు వాళ్ళు పెడితే న ఇంటికి పెడతారు ఎ కూర రోజుటట్టు కానీ వాళ్ళతోటే పెట్టిస్తాం వాళ్ళే పెట్టితరు వాళ్ళే పంపుతరు ఇప్పుడు మిరప పండు పచ్చడ రుబ్బిన్చిరట రమ్మన్ టున్నరు తీసుకెళ్ళమని న్నరు మా అక్క తెచ్చుకున్ దంట పోయి ఇగ నువ్వు కూడా వచ్చి తీసుకెళ్ళు
ఊ హమ్ మా ఎన్ని కాల్లు ఉన్నాయి తెలుత్త నీ దాంట్లో హమ్
హూ హమ్
కొరు మకాయి హ్మ్ ఒక గ్రూప్ ఉన్న మీద ఒక గ్రూప్ ఉంటా ఆహా తినది కాదు చేస్తానుండి ఇంకా
ఏమన్న ఊరికే కూర్చున్నాం కరెంట్ వచ్చింది వాటర్
హ్మ్
నేల వస్తాయా మీకు నీళ్లు బాగాంట
నీళ్ళం అందుకోట్ల నీళ్ళు లేవండి నీళ్ళు పోసుకోవాలే
అవునా మాకంటే మా వాళ్ళు మోట పెడతారు కాబట్టి ఇడ మాకు రెండు మోట ఇబ్బంది పెట్టీరాండి ఏ ఒకరు కాకపోతే ఒకరు పెడతా అతారు కాబట్టి మంచి అవస నింపుకుంటా ఉన్నాం మధ్యలో ఉన్న దాన్ని
హ్మ్ పర ఓకే సార్ హ్మ్ మాసం అ